అ ఆ నమస్తే అండి బాగున్నారండి
మీరు ఎలా ఉన్నారు
ఆ ఎలా ఉన్నా
ఆ బాగున్నామండి మంచిగా ఉన్నాము అవునండి అవును ఇప్పుడు ఎట్లుంటాది అండి పిల్లలు హడావిడి పొద్దుపొద్దు అలేగా
అవును అయిందా అండి పనులన్నీ అయిపోయినాయా
ఇది నాకి కొంచెం బాలేదు ఒక ఐ
అదే గొంతు కూడా కొంచెం మారినట్టుంది కదండి
బళ్ళ బాగా జలుబు చేేసింది అవునండి జలుబు చేేసింది బాగా
ఆ అదే ఏంటిదండి కొంచము అదే హెయిర్ గురించి అడుగుదామని చేసినాండి ఇది చాలా పెద్దగా ఉంది అసలు బాగుంది మీది పెద్ద హెయిరే కదండి మీది
అవునండి అవునండి
ఉ నాదేమో హెయిర్ అంతా ఊడిపోతుంది మా పిల్లలకి కూడా పోతుంది అసలు మీకేమన్నా టిప్స్ అట్లా తెలిస్తే చెప్
ఇంకా టిప్స్ టిప్స్ అంటే అండి లో తీసు కోవాలి పెట్టుకోవాలండి మన రొండే కంపల్సరీ
ఏం పెడతామండి అన్ని పెట్టుకుంటనే ఉన్నాం
తీసుకోవాలి మళ తలకి టైం కి నూనె పెట్టుకోవాలండి అన్ తేగా వాటర్ బాగా తీసుకోవాలి నీళ్ళు బాగా తీసుకోవాలి
ఆ డాక్టర్ చెకప్ కి కూడా పోయినండి నేను అయినా కూడా అది ఏమన్నా పనే చేస్
ఆ మేము కూడా మొన్న అది ఈ మధ్య కాలంలో డాక్టర్ చూపించుకున్నామండి మా అత్త కొంచెం హెల్త్ బాలే ఆరోగ్యం బాలేకుండే అయితే అట్లా అయితే కొంచెము చర్మం సమస్యలు ఉన్నాయండి కొంచెం డాక్టర్ దగ్గర చూపించినం అయితే నా కూడా